నమస్తే ఏమి చేస్తున్నావ్
నేను ఈరోజు చాలా రుచికరమైన వంటకం చేస్తున్నాను
ఏమి వంటలు
ఈ రోజు నేను బిర్యానీ తయారు చేస్తున్నాను
వావ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అది ఎలా తయారు చేస్తారు
ఖచ్చితంగా చెబుతాను బిర్యానీ తయారు చేయడం చాలా ఆసక్తి కరబైన ప్రక్రియ
ముందు పేయి పదార్థాలు అవసరం
ముందుగా మంచి బాస్మతి బియ్యం కావాలి
ఇందులో
చికెన్ లేదా మటన్ ఉల్లిపాయలు టమోటాలు అల్లం వెల్లుల్లి పుదినా కొత్తిమీరా అవసరం అవును మిరప్ప పొడి ఉ పసుపు ఉప్పు ఉప్పు ఊ గరం మసాలా వంటి మసాలాలు అవసరం
మొదట ఏమి చేస్తావ్
ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడుప్ కడుగుతాం
తరువాత
సుమారు ఇరవై నిమిషాలు నీటిలో నానబెడతాం
ఎందుకు నానబెడతారు
అలా చేస్తే బియ్యం మెత్తగా మరియు పొడిగా ఉడుకుతుంది
తర్వాత ఏం చేస్తారు
ఆ గిన్నెలో నూని లేదా నెయ్యి వేస్తాము
తల్లి పాలు వేస్తారా
అవును ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేసి వేయిస్తాం.
అల్లం వెల్లుల్లి కుడా వేస్తారా
అవును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేస్
తర్వాత చికెన్ వేస్తారా
వేసి మసాలాలు వేసి బాగా కలుపుతాం.
తర్వాత బియ్యం వేస్తారా
అవును ముందుగా మరిగించిన బియ్యాన్ని మసాలాలు కలుపుతాం.
పుదీనా కొత్తిమీర ఎందుకు వేస్తారు
అవి బిర్యానినీ మంచి వాస న మరియు రుచి ఇస్తాయి.
బిర్యానీ ఉడికేందుకు ఎంత సమయం పడుతుంది.
సుమారు ముప్పై నిమిషాలు పడుతుంది.
బిర్యానీతో ఏం తింటారు
సాధారంగా సాధారణంగా రాయిత లేదా సలాడ్ తో తింటారు.
అది చాలా రుచిగా ఉంటుందని అనిపిస్
అవును బిర్యానీ భారతదేశంలో చాలా ప్రసిద్ధిమైన వంటకం.
బాహు విహరించావు ఇప్పుడు నాకు కూడా వే బిర్యానీ తినాలని ఉంది.
తప్పకుండా ఇప్పుడు బిర్యానీ సిద్ధమయింది మన మనం కలిసి తిందాం.
చానా ఆనందంగా ఉంది ఈ మధ్య మీ ఇంట్లో చాలా సందడి అ కనిపిస్తుంది ఏదైనా ప్రత్యేకమైన పండుగ ఉందా
ఆ ఇప్పుడు ముస్లింలకు ఎంతో పవి త్రమైన రంజాన్ నెల జరుగుతుంది.
విన్నాను కానీ అది ఎలా జరుపుకుంటారో పూర్తిగా తెలియదు. నువ్ కొంచం వివరంగా చెబుతావా
ఖచ్చితంగా చెబుతాను రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ లో తొమ్మిదో వ నెల ఈ నెల ముస్లింలు దేవునిని దేవునికి దగ్గర కావడాని ఈయన ఉపవాసం ఉంటారు.
ఉపవాసం అంటే రోజంతా తిన తినకుండా ఉండటమా
అవును ఉదయం సూర్యోదయం కంటే ముందే మ్మ్ ముందు నుండి స్ సూర్యాస్తమయం వరకు తినకుండా తాగకుండా ఉపవాసం తి అంటారు దీనినే రోజా అంటారు.
అది చాలా కష్టంగా ఉండదా
మొదట్లో మ్మ్ మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది కానీ భక్తి నియంతరణ ఉంటే అలవాటు అవుతుంది ఉపవాసం మన సహ సహనం నేర్పుతుంది.
మీ చోద ఏమి చేస్
మేము ఉదయం చాలా త్వరగా లేచి సహురు సహారు అని భోజనం చేస్తాము. అది రోజంతా ఉపవాసం ఉండేదె ఉండేదెందుకు శక్తిని ఇస్తుంది
ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు ఉపవాసం ఊ
సూర్యస్తమయం మైన తర్వాత ఇఫ్తార్ అనే భోజనం చేసి ఉపవాసం ముగిస్తాం
ఇఫ్తార్ సమయంలో ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయా
జ్యూస్ సమోసాలు హలీం లాంటి వంటకాలు ఉంటాయ్ కుటుంబ సభ్యులందరి కలిసి ఇఫ్తార్ చేస్తారు
చానా ఆనందంగా ఉంటుందని అనిపిస్తుంది
ఆ నిజమే ఇఫ్తార్ సమయంలో కుటుంబం స్నేహితులందరూ కలిసి ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తుంది
రంజాన్ నెలలో ప్రార్థనలు కూడా ఎక్కువగా చేస్
అవును రోజు కు ఐదు సార్లు నమాజ్ ఆ చేస్తామన్ ఆధాణంగా రాత్రి తర విహ్ అనే ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తాం
నవాజే అంటే ఏమిటి
అది రాత్రి మసీదు లో చేసే ప్ర త్యేక ప్రార్థన చాలా మంది కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తారు
రంజాన్ స పేదవారికి సహాయం కూడా చేస్తారని విన్నాను
అవును దానిని జగాత్ అంటారు మన సంపదలో కొంత భాగాన్ న్ని పెద్దవారికి ఇవ్వాలి
ఇది చాలా మంచి ఆచారం
నిజమే దానం చేయడం ద్వారా సమాజంలో సామాన్త్యం పె రుగుతుంది
రంజాన్ చివరలో వచ్చే పండుగ ఏమిటి
రంజాన్ ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగ వ
ఈద్ పండగ ఎలా జరుపుకుంటారు త్యా హా హాత్ వా ఆ ఆ ఆ ఆ రోజు ప్రత్యేకమైన స్వీట్లు ఉంటాయా బుగవీక్తా అది చాలా రుచిగా ఉంటుందని విన్నాను